హలో
హలో
ఆ హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ తిన్న ఇప్పుడే
ఆ నేను కూడా తిన్న
అవునా ఏం చేసిరు
ఏంటి నేను ఎగ్ కర్రీ చేసాను
అవునా
ఉ నువేం చేసినవ్
నేను వంకాయ చేసిన
వంకాయనా ఆహా వంకాయలెక్కడియ్ అంటే మీరు ఇంట్లోనే చేస్తారా పండిస్
ఆ అవును మాకు ఇంట్లనే పండిస్ తం మేము
అవునా
ఊ
అంటే ఇట్ల ప్లేస్ ఉందా లేకుంటే
ఆ కొంచెం ఉంది మాకు ఇట్లా పెరడులాగా కొంచెం
ఓకే అందులో పండిస్తరా ఏమేమి పండిస్తరు మీరు
కాయలు టమాటలు
ఊ
కేంటి చిక్కుడు కాయలు
అవునా
ఊ ఇట్ల ఏంటి సొరకాయలు బీరకాయలు టమాటోలు కొత్తిమీరా అవే అన్నీ ఏస్తాం చిన్న చిన్నగా ఇగ మాకా మా మా మందం
ఆహా అంటే ఇంట్లో మీ మందమే పండించుకుంటరా
ఆ అంత ప్లేస్ల ఇక మాకే వెళ్తాయి ఇక టూ త్రీ డేస్ కి ఒకసారి అట్ల ఊ అమ్మె అంతా ఏం రాదు గని ఇగ మాక్ పైది మీరెట్ల
మేము కూడా ఆ అంటే మేము కూడా ఏస్తాం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆ టమాటోస్ ఉన్నయి మా ఇంట్లో వంకాయలు కూడా ఉన్నాయి చిక్కుడుగాయలిగ సీజన్ అయిపోయింది కదా అన్ని ఇప్పుడు లేవు చిక్కుడుగాయలు సీజన్ ఒక్కున్నప్పుడు సొరకాయలు ఆ కానీ ఇప్పుడు అంత టేస్ట్ ఉండవు కదా అట్లా
అవును టేస్ట్ ఉండవు అసలు ఇప్పుడు
ఓన్లీ ఇవే ఏస్తర మీరు వ్యవస సాయం అట్ల అవి కూడా ఏ చేస్తరా
ఇదే ఓన్లీ
మళ్ళీ ఇంట్లో కూరగాయలు పండించడం అం
ఆ అంతే చేస్తరా మీరు వ్యవసాయం అవునా ఏం పం వరి ఏస్తరా ఎన్ని ఎకరాల్లో అంటే బాగ్ ఇంకా ఇం ఏస్తారా మీరే చేస్తారా లేకపోతే ఇట్లా కవులుకి పెడతారా
అవును అంటే మేమే చేస్తాం మాకు ఎక్కువ ఏం లేదు ఉన్నదం ఇంక మేమే చేస్తాం అన్నట్టు మరి ఇగ మళ్ళీ ఇంకో పత్తి ఇగ ఉంటరు కదా పత్తేస్తాం అందులో అంతర పంటగా ఏమంటరు కందులు ఏస్తాము రెండు కలిపి ఇంకా
ఆహ ఇప్పుడు ఎవరు చూసినా కూడా పత్తి పండిస్తుండ్రు చానా ఇప్పుడు ఫస్ట్ అయితే కూరగాయలు వడ్లు ఇవన్నీ పండించాల కనీ ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా పత్తి పత్తి పత్తి
ఊ అవ్వే చేస్తున్నారుగా ఒకటేసారి ప్చ్ ఆ వర్షాలు వచ్చి బాగా ఇదయిపోయిందండి లాస్ అయింది ఘోరంగా
అవును వర్షాలే వస్తున్నయి టైం గాని టైం లో వస్తున్నయి అన్ని
ఆ అదే పెట్టుబడి పెట్టింది గూడా ఎళ్ళడానికి కష్టం అవుతుంది
ఉమ్ ఫస్ట్ ఏమో పెట్టె విత్తనాలు పెట్టినప్పుడేమో రావట్లేదు మళ్ళీ పంట చేతికచ్చే లోపేమో మళ్ళీ వర్షాలొచ్చి అంత పంట మొత్
అవును అది అట్టనే అవుతుంది మళ్ళీ మా సైడ్ పల్లీలు గూడ ఎత్ స్తరు మేమెయ్యలే కనీ పల్లీలు గూడ ఇప్పుడు ఫుల్ ఉన్నయి అవి వేరుశనగ అంటరు గదా వేరుశనగా ఆ అవేసున్నావు కని అన్ని మందులు వాడ్ డి అట్ల జేస్తే హెల్త్ గుడ పాడవుతది అంటే కనీ దిగుబడి ఎక్కువ రావాలంట్ ఇగ మందులు వేయాలి పురుగులు బట్టకుండా
ఉమ్ అంటే మీరిప్పుడు వరికి ఏస్తరా మందులు?
నేవో ఉంటయి గదా గడ్డి ఆ వాటినేమంటరు వాటి పెర్నక్ కరెక్ట్ గ తెల్వదు ఆ కలుపు గోస్తే బాగ ఉంటది గదా కొన్నితి కొన్నిటికి ఉమ్ ఆ అహా అంటే కొన్ని తీస్తాం అంటే కూలీ వాళ్ళు కూలీళ్ళు దొరకాలి గదా వాళ్ళు, వాళ్ళు ఉంటే అట్లా లేకపోతే ఇగ మందు లే ఇంకా
ఇప్పుడు కూలీలు గూడ దొరకట్లేదసలు అన్ని మిషన్స్ వచ్చినయి, మొత్తం వరి కొయ్యడానికి గుడా ఇట్లెమంటరు వరి కొంచెం చిన్న నారు లాగా అయితది గదా అవెయ్యడానికి గూడ మిషన్ షిన్సే వాడ్లు దించడానికి గూడ మిషన్స్ అన్నిటికీ మిషన్సే అయిపోయినప్పుడు
ఆ అట్ట చేయ్యబట్టి పాపం వాళ్ళ కూలి వాళ్ళగ్గుడా పుట్టగొట్టినట్టవుతుంది వాళ్ళు దాని మీదనే గదా కొందరు ఆడతాపడి ఉంటరు
అవునవును హ్మ్ చాలా మంది ఇప్పటిగ్గుడా వాటి మీదనే ఆధారపడతరు రోజు కూలి పనికే ఎల్ తరు బాగా మంది మరి మీకు అట్లా వెళ్ళినప్పుడు ఏమన మరి మీకు లాభం ఏమైనా వచ్చిందా మరి?
ఆ లాభం అంటే లాస్ట్ ఇయర్ కొంచెం అట్ల ఒచ్చింది కానీసారి ఇంక ఏమో వర్ష పల వల్లనే బాగా ఇది అయిపోతాందిది చూడాలిం
ఉమ్ మీకు తెలుసా మరి మీకు ఎట్లీస్తరో అవి, అంటే వరి ఎట్లా పండిస్తారు స్టార్టింగ్ నుంచి అసలు అవెట్లా స్టోర్ చేస్తరు?
అవి అంటే అంటే వేరే దగ్గర ఎట్ల చేస్ త్తరో తెలిదు మా ఇంట్లో అయితే వరి అంటే ఇవి వడ్లు ఉంటాయి గదా అయి తీసుకొచ్చి కొంచెం నానబెట్టి అంటే మొత్తం కాదు తడిపి ఒక బస్తల ఏసి పెడతామన్నాడు అవి ఆ వేసి కొంచెం లైట్ టిగా మొలకలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగేళ్తా ఉంటయి కదా అప్పుడు అక్కడ ఆ అక్కడ అదేంటిది, దాన్నేమంటరు పొలంలో ఫస్ట్ తీసి వాటరేసి పెడతరు బాగ నాన బెడతరు
ఆ అవును ఇట్లా వా మొత్తం వాటర్ ఎక్
ఆ వాటరే ఉండాలి దానికి, ఆ వాటర్ లయిన తర్వాత ఈ చిన్న చిన్న మొలకలొస్తయి గదా దాంట్ల ఒక చిన్న డబ్ బ్బలేగ మొత్తం గాదు ఫస్ట్ ఒక చిన్న డబ్బలేేస్తాం అది కొంచెం మంచిగా పెరుగుతది గదా కొంచెం మంచిగా పెరిగిన్తర్వాత అప్పుడు నాట్లేస్తరు కనీ వాటికి వాటర్ ఎక్కువ గావాలి
అంటే తర్వాత దూరం దూరం పెట్టుకుంటరా
ఫస్ట్ ఒకటె దగ్గరా ఏస్తమ్, ఇప్పుడు మనం ఏమైనా విత్తనాలేస్తే ఒకటె దగ్గర ఎట్లెస్తాం తర్వాత వేరే వేరే సపరేట్ చేసుకుంటాం టమాటా గాని వేరే గాని ఇదన్న వేస్తే ఆ అట్లా అట్లా అన్నమాట ఒక దగ్గర వేసి అవి కొంచెం మంచిగా పెరిగిన తర్వాత అప్పుడు నాట్లేస్తారు అన్నట్టు దానికి వాటర్ అయితే బాగా కావాలి
ను విన్నాను కానీ నేను అసలు తెలీదు అసలు ఎట్లా చేస్తారు ఏంటి ఏమో గట్లు తీస్తారంట ఏమో ఏమేమో అని చెప్తారు కదా మొత్తం తడి పెట్టడం వాటర్ పోయడం ఒకరోజు మొత్ మొత్తం దున్నుతారు మరి ఎట్లా మీరు టాక్టర్ తోని దున్నుతరా లేకుంటే ఎడ్లు ఏమైనా ఉండయా
ఆ ఇప్పుడైతే ట్రాక్టర్లే అంతకు ముందు ఎడ్ల తోటి వేస్తే వాళ్ళం కాని ఇప్పుడు లేవు ఇంకా అవి ట్రాక్టర్ తోటె
ఉ మీరు ఇంకేం చేస్తారు మరి మీకు ఎడ్లు ఇట్ల పాల వ్యాపారం అలాంటివి ఏమైన్నా ఉన్నాయా మరి
అంటే ఉన్నాయి కాకపోతే మేము వ్యాపారం ఏం చేయమ అన్నట్టు ఓన్లీ ఇంట్లో మందం అట్లా యూజ్ చేసుకుంటాము ఇంట్లో మొక్కజొన్న జొన్న ఆ వాటి మధ్య మధ్యలో చిక్కుళ్ళు అట్లా ఇస్తాం అన్నట్టు
మంచిదండి మంచిగా మీమందమ్ మీరు మీరు పండించుకొని తింటారు అన్నట్టు
ఆ అవును మొక్కజొన్నలు ఎక్కువ అయితే అవి. డి అందరి అంటే ఎవరికైనా రిలేటివ్స్ క అట్లా ఇస్తాం కాకపోతే ఎక్కువ సేల్ చేయమ అన్నట్టు అంతగావు ఈ పక్షులు చిలకలు ఉంటాయి కదా అవే తినితాయి మేము అటు ఇటు వెళ్ళేసరికి ఈ మొక్క జొన్న అవి అవి కూడా ఒక కాపు కాయాలే ఇక చూసిన ప్పుడు ఇ తారు మేడం ఎందుకంటే ఏదనా ఇలా డిస్టి బొమ్మలులాగా ఉంటాయి కద చేసి పెడతాం కానీ ఎంత చేసినా ఇప్పుడు అవి కూడా ఇదయినాయి లేదంటే ఏదైనా సౌండ్ వచ్చేటివి ఉంటాయి కదా
అవునవును
సెజ్ అలాంటివి ఏమైనా చేస్తే అవి ఎక్కువగా రావు
ఆహా
ఇ ప ఇవేంటిది మీ వరిక అయితే చుట్టూ ఇట్లా చీరలు దానీ ఏమనా ఇట్లా కట్టి పెట్టాలన్నట్టు ఏమనా రాకుండా పందులు ఎక్ ఒకటి వేరే ఏమన్నా వస్తాయి కదా దాంట్లో అ అవి కట్ పెడతార అన్నట్ అట్ల చుట్
మరి మీరు బిఎం అదే వరి ఏ రకం పండిస్తారు అంటే జైశ్రీరామ ఇట్లా ఏమంటారు
ఆ తెలంగాణ సోనా అట్లా ఎక్కువ జైశ్రీరాం కూడా పండిస్తాం
అవునా మంచిగా పండిస్తారు అన్నట్టు
ఆ మంచి బా ఇంట్లో వండించుకున్నాయి అవి టేస్ట్ బాగుంటాయి అవి బయట్ ట కొన్నటి షాప్ లో ఉన్న వాటికంటే తీయగా మన్ చిగా ఉంటాది ఆ అన్నం కూడా గుచ్చు ఉంటాది
వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా అలానే ఏసే వాళ్ళంట వాళ్ళు నాకు కూడా అంత ఐడియా లేదు గానీ చెప్పేవాళ్ళు మా డాడి వాళ్ళు
మీరు ఓన్లీ కూరగాయలే పండిస్తారా అయితే
ఆ కూరగాయలు వేస్తామండి ఓన్లీ మేము మందులు గిందులు అవన్నీ ఏమేయం
ఆ మరి ఎట్లా ఎరువులే ఏమన్న ఏస్తారా ఎరువులే స్తారా మల్లా ఇట్ల ఏమన్న కంపోస్ట్
ఆ అదే ఇగ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా మనం పాడమ్ కొన్ని వెజిటబుల్స్ లేకపోతే మనం ఇట్లా మార్కెట్ కు వెళ్ళినప్పుడు అల్లా ఇట్లా బయట మొత్తం అకచో. కొన్ని కొన్ని చ్ పోయినాయి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసి దాంట్లో కొంచెం మట్టి ఇట్లా ఏమంటారు మజ్జిగా ఉంటాయి కదా పులిసిపోయిన మజ్జిగ అవన్నీ ఏసీ ఒక ముప్పై రోజులు ఇరవై రోజులు అట్లా పెట్టేసరికి మొత్తం అది మంచిగా కంపోస్ట్ లాగా వార్మీ కంపోస్ట్ లాగా అయిపోతది
అవునా
ఆ ఇగ అలానే వేస్తాం లేకపోతే నీమాయిలే ఉంటది కదా పురుగు పడితే ఏ నూనె అవన్నీ అట్ంటి యూజ్ చేస్తామ అంటే ఎక్కువ బయటి షాప్స్ లలో ఎరువులు అవన్నీ ఎట్లాంటి ఏం పోనా మేము
ఇక మేము మాదిరి పం ఎక్కువ కాబట్టి వాటికి యూరియా అలాంటి డీటిపీగా అలాంటి కొంచెం గడ్డి మందులు ఉంటాయి కదా అప్పుడప్పుడు ఏ యూజ చేయ్యాక తప్పదు దిగుబడి ఎక్కువ రావాలంటే ఏం చేస్తారు కదా ఇవి మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి హ్మ్
మరి అప్పటి కాలంలో అసలు అవన్నీ రసానాలు ఏం లేకుండే కదా అసలు వాళ్ళు బాగా వండించే వాళ్ళు అసలు అప్పటి కాలంలో
ఆ ఇప్పుడు రసాయననికి వాడడం వల్ల భూమి సారం కూడా తగ్గిపోతుంది అసలు పంటలు కూడా కొంచెం ఇది
అవును మనం పురుగు మందు కొట్టేసరికి అవన్నీ దాంట్లో మొత్తం నీళ్ళలు కలిసిపోయి అంతా ఒకటి ఆయన కూడా ఒకటే పంట ఎక్కువసార్లు పండించొద్దట కదా ఒక తర్వాత ఇంకా మళ్ళీ వేరే పంట
అవును అందుకే ఇప్పుడు ఇప్పుడు ఏంటిది ప ఇ అయిపోతుంది కదా దాని తర్వాత ఇప్పుడు అందుకే వేరు శెనగ ఏస్తున్నారు కొంచెం ఇ అప్డేట్ అవుతున్నార అన్నట్టిగా ఒకటేసారి కాకుండా ఇప్పుడు మళ్ళీ వేరు శెనగా అయిపోగానే మళ్ళీ పత్తి అట్లా ఏస్తా
మ్మ్ అదే అంట. మళ్ళీ దానికచ్చి వ్యాధులు మళ్ళీ ఒక భూమిలో ఉండిపోయి మళ్ళీ అదే పంటేసరికి మళ్ళ అది ఎక్కువ అయిపోతది అట
ఆ అవునవును.
మ్మ్ అందుకే పంట మార్పిడి పద్ధతి మరి మీకు ఎట్లా బోర్లు ఉన్నాయా. ఎట్లా ఎస్తారు మీరు
ఆ బో బోర్లు అంటే బో ఇట్లా కాలువ ఉన్నది అని అక్కడ నుంచి వాటర్ వస్తాయి.
అవునా. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త పద్దతులు వస్తున్నాయి కదా. డ్రిప్ ఇరిగేషన్ అని బిందుసేద్యం. ఇట్లా పైప్స్ లాగా పెట్టి ఇట్లా చేయడం. అంటే ఇటు వాటర్ కూడా వేస్ట్ కాదు ఇటు
ఆ అవును బిందు సేద్యం ఒకటే పై ఇట్లా హోల్ చేసి
ఆ అవును ఇప్పుడు మొత్తం భూమి మొత్తం దడిసేలాగా మంచిగా ఉంటదంట ఇప్పుడు అన్ని ఎట్లాంటి పద్ధతి దాని మీద మనకు సబ్సిడీ కూడా ఇస్తారు అంటే కదా ఇప్పుడు ప్రభుత్వం అన్ని కొత్త కొత్త పథకాలు తీ తీసుకొస్తుంది కాని, ఇంకా మనకు ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంక ఎక్కువ అట్లాంటి అవగాహన లేకుండా అసలు ఎవరు అప్లై చేసుకోవట్లేదట అలాంటి వా
ఆ అవును ఇక్కడ నేను చూసాను. పల్లికి వాటి వేరు శనకి అట్లనే చేస్తున్నారు మొత్తం బిందు సెద్యం పద్ధతిలోనే ఒకటే దగ్గర పెట్టాలంటే వాళ్ళకి కూడా ఇది అయితది కదా దాంతో అయితే మొత్తం తడుస్తది
మ్మ్ ఇగ ఇప్పుడు ఇప్పుడే అందరికి అవేర్నెస్ వస్తుంది. దాని మీద అసలు
ఆ అవును సరే అండి మరి
సరే అండి బాయ్
ఓకే బాయ్.